చెప్ పండి మేడమ్ హలో
థర్డ్ సెక్షన్ అమ్మాయి పెట్టింది పెట్టేదా అసైన్మెంట్
ఏం అసైన్మెంట్ అసైన్మెంట్ ఈఎస్ఐ ఓటి ఆ ఉంటే పెట్ర
పెట్నా రాస్కో
కాదు కాదు ఒక ఎక్స్పర్మెంటూ కాదు ఓ రికార్డు లోఒక ఒక ఎక్స్పెరిమెంట్ పెట్టవా
లేదు రికార్డ్ అశ్వినీ కి ఇచ్చగద
నీ రికార్డు లో పెట్టు నువ్వు ఎట్ల రాసినావ అని జస్ట్ తెలుసుకునేకి
అహా నా రికార్టే అశ్వినికి ఇచ్చిన
స
అశ్వినికి అడుగు పెడతదీ ఉమ్
ఓకే
హలో
అ అదే అవున సరే అంటానా
ఆ
ఆ లోపల నాక ఆ పిల్ల కాల ఇటుండతదు
ఎక్కడ పడిందిస్ అంటారు
తనక్గూడు విజయవాడని సెకండ్ షిట్ ముగురీకి నాలుగురికి సెకండ్ షిట్ పడింది నలుగురికి
అవును ఎందుకు మన అందరినీ విజయవాడ కష్నాడు అసలు
అసలు విజయవాడలో ఎన్ని శాండల్ ఉంటాయి
అవునా నాకేం తెలీదు మా అమ్మీ వచ్చేసి పోత ఉనా చెప్పు మా అదే మా తమ్ముణ్ణి పంపిస్తా
ఓ మీ తమ్ముని తోడుగా పంపిస్తదంట
ఆ
ఆహో సూపర్
నేమో చేమా అంట నే ఏం చదవలే దానికి
నేనే ఏం చదవల
అ
ఎల్ వతరి పోయి ను అనంటప్పు నుంచి ఫోటో కదా
ఎట్లైనా రాచ్చు నేను వచ్చి తిరుపతి సైడే తిరుపతి దాటుకునే పోవాలి విజయవాడకి మీ ఇంటికి వెళ్దా ఫెస్ట్ జరైకు అదే ఆలోచిస్తాన్నా నేను
కారు పుట్టు అంటే మీ ఆంట పూడి నుంచే ఫోటో
హ
కుట్టం నుంచి ఏ ఏరికు లో అంగ్ ఉంటది
ఆ
అంటే మీ ఊరి నుంచి లాంగ్ ఉంటారా పుట్ నుంచి లాంగ్ ఉంటందా అని
మా ఊరు నుంచినే లాంగ్ ఇప్పుడు మేము విజయవాడ పోయది తిరుపతి దాటుకునే పోవాల మేము మా ఊరు నుంచిే అనా తిరుపతికి వచ్చే పోల్ విజయవాడ కా తిరుపతి స్టేషన్ నుంచి పోవాల ట్రైన్
చప్పటి దగ్గరే పోవాలా
ఆ నేను ఇంటి దగ్గర ఎక్కిన తిరుపతి నుంచి తిరుపతి వేళనే పోవల్సి ఉండేది అదేదో నేను నుంచి పోయినా కొంచెం జర్నీ సెవెన్ అవర్స్ జర్నీ నాకు తగ్గుతుంది కదా
నీకు కుట్టుర్ నుంచి డైరెక్ట్ ఉంటా విజయవాడకి
చిత్తూరు నుంచి లేదు కదా మా ఇంటికి తిరుపతికి వచ్చే మా ఇంటికి పోవాల అంటే నిను మా ఊరులో ఎక్కి నా అనుకో ట్రైన్ డైరెక్ట్ ట్రైన్ ఉంది విజయవాడకి అది తిరుపతి మిందే పోయేది ట్రైన్
ఓకే
ఉమ్
ఆ మనకి ఏ సెంటర్సో క్లారిటీ వస్తే
ఆ
మొత్తం గా బా హెలాఫుల్ అవుతది
తర్వాత
తర్వాత అంటే ఏం నాకదే టెన్షన్ గా ఉంది
మళ్ళేం చదువుతా అన్నావా దానికోసం
చదవత నేను ఏమిలె చాట్ జి పి టి ని అడగత సిలబస్ ఇచ్చి
ఉమ్
ఏమైనా ఇంపార్టెంట్ ఫామ్లౌస్ చెప్పు అని చెప్పేసి అడగత ఇస్తది ఆ ఫామ్లౌస్ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తాను నాకు వస్తే చేస్తా అంతే ఎక్కువనా కుద్దిసె ఎలక్ట్రానిక్స్ పర్లా అంటే ఈ లాజిక్ గేట్స్ వరకు బానే చేస్తాను అది ఈ మక్సు కి ఈ మక్సు ఫ్లిప్ ఫ్లాప్సు ఈడకి వచ్చేసరికి నాకు దానిమీద అంత ప ఏం లేదు
ఉమ్
మనం అవి బా ప్రాక్టీస్ చేసే వచ్చేస్తరు మనం
ఉమ్
ఏదో ఒక రెండు మూడు సబ్జెక్టులు బా చూసుకని పోతాం అంతే జస్ట్ క్వాలిఫై అయితే చాలు కదా
ఉమ్
ఉమ్
ఈఎస్ఐ బోతే తే ఏ ఎన్ని తెల్సా అసైన్మెంట్ రాసేది పిచ్చ లేస్తాంది మొత్తం తెల్సా ఆయన చ ఫైవ్ మొత్తం వన్ను టు అంటే ఫైవ్ ఇచ్చింది దాంట్లో ఏ బి లన్ని కల్పితే అన్ని ఎంత అసలు ఓయమ్మ ఆ మొత్తం తెల్సా ఆయన మొత్తం ఎన్ని టాపిక్స్ ఉంటే అన్ని టాప్ ని కవర్ చేసినాడు తెలుసా అతను ఒకటి ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి ఆవి
కాదు మళ్లీ హెచ్ ఓ డి లా ఆ హెచ్ ఓ డి దూరింద ఇందులోకి ఎట్లా హెచ్ ఓ డి కదా
క్యూస్షన్స్ ఇచ్చినారు తెలుసా మెంటలు కోపం మస్తది ఇంకోసారి నిన్న ఐదు మార్క్ లకు ఎవడైనా ఇంకోసారి రాస్తాడా ఏందో ఈ ఫ్యాకల్టీ అయితే వాళ్ళని కూర్చోబెట్టి రాయమ్మని చేప్పాలా ఓక రోజు
ఆ అరురా కాదురా ఐ ఐ టి వాళ్ళు ఈ అసైన్మెంట్ల బోర్డులు ప్రాజెక్ట్ చేస్తారు
అదన్న మేల్ కదా
ఆ అది మనకు నాలెడ్జ్ వస్తది దీనితో
దీని వల్ల ఏమి రా ఎనర్జీ వేస్ట్ పేపర్ వేస్ట్ పెన్ను వేస్ట్
ఆ మన చేయి నొప్పి టైం వేస్ట్ ఆ సార్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తాది అక్కడ వాళ్ళు వాళ్ళ స్టార్టప్ ఐడియా మీరు వర్క్ చేస్తా ఉన్నారు వేర వేర కాలేజ్ లో మీరేమో గమ్మనే మూసుకు అసైన్మెంట్లు రాసుకుంటాం
ఆవు మళ్ళీ అది కరెక్ట్ ఏ కదా ఇల్లి
ఆ మా తమ్ముడు కూడా ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఆయితే వాడిని కాలేజ్ చేస్తా కృష్ణ అకుబారస్
మన కాలేజ్ అయితే వద్దమ్మా
అయ్యయ్యో వద్దు
అదేగా
కా పోళముండ అదేదో సి ఆర్ టి క్లాస్ బెటర్ అంత అంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ నుం చి వచ్చేసి సి ఆర్టీ క్లాసెస్ స్టార్ట్ అయితాయంట దానికి పదివేలు కట్టాలంటా సి ఆర్ టి అంటే ఆ నువ్ అదే నీ ఫేవరెట్ కెరియర్ ఐటీ ఉంటాందా
ఉమ్
ఫుల్లు దాని మీద క్లాస్ చెప్తారు అంటే అసలు వాళ్ళ సిలబస్ కూడా సరిగ్గా జరగ జరగదంట సి ఆర్ టి నే మెయిన్ పెడతా ఉంటంట అంటే వాళ్ళ ఒక ట్రైనింగ్ మెంబర్స్ అంత వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి సీ యి పైథాను వీటి మీద డేటా స్ట్రక్ చర్స్ సో వీటి మీద బాగా క్లాసులు చెప్తారంట ఎస్ పి సి
ఉహూ
సెకండ్ ఇయరు అంతా సీ పైథాన్ కొన్ని డీప్ గా చెప్పినాడంట ఇప్పుడు అంటే దాని మీద మంత్ మంత్ అసైన్మెంట్స్ పెడుతాడంట దాంట్లో క్వాలిఫై అవ్వపోతేే మళ్ళీ దాన్ని రాసుకోని రమ్మనటం కానీ
ఉమ్
తద అంటా
మేలు కదా
ఏందో ఆ అది కూడా మేలే కానీ వాళ్ళ కోడ్ పరంగా వాళ్ళకి ట్రైనింగ్ పెట్లేదు అంట అల్లి కుండా కొంతమందికి కోడు ఇంట్రెస్ట్ ఉంటది కదా వాన్ వి సి ఆటి పెట్టు రాయిటి పట్టుకుని రుట్టుత కోరకతా ఉంటా వాళ్ళ వాటం ఎలా ఉంటది చెప్ప ఫైనల్ ఇయర్ అనగా పిలిపిచ్చిననంట ఇలాగా మేము పెడతానము ఇది ఇంట్రడ చిన్ క్లాస్కి రండి అని చెప్పేసి పిలిపించినడంట పిలిపిచ్చి పిచ్చి పిచ్చికి తిట్నరంట ఒక్కొక్కని కాదు మీరు ఐటి క్లాస్ సక్మంగా అదే అఐతే అంతన్నా ఈ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామింగ్ సక్రమంగా నేర్చుకుంట మీకెందుకు కోర్స్ అయిదని చెప్పేసి పిచ్చి పిచ్చి తిరంట ఆ అయమ్మడయే అనియా అస్సలు
ఓఓ
అసలు వాళ్లకి వాళ్ళకి జాబ్ వస్తూ మనకు ఆప్షనల్ లాంగ్వేజ్ లో మిషన్ అన్న ఉండనుకు అందుక త్రీ డేస్ వర్క్ షాప్ చెప్పి ముగిచ్చేసినాడు
ఫోన్ యాక్చువల్గా వన్ వీక్ ఉండాల్సిందంట లక్ష్మీ ప్రసన్న మేడం చెప్పింది వన్ వీక్ పెట్టాల్సిందే మీకు టైం లేదు అందులోన వన్ వీక్ అంటే మేము నార్మల్ గా అయితే అమౌంట్ పే చేసి అన్నా చైర్మన్ వచ్చేసి కానీ ఇ జూబ్లేషన్ ఇ ఎంతా కట్టినా కదండి సార్ ఎవరు కట్టరు అని చెప్తే సర్ అని ఫ్రీగా ఇ పెట్టినాడంట పెట్టి వన్ వీక్ ఉండాల్సి ఉండేది ఇంత టైం లేదు అది ఇది అని చెప్పేసి త్రీ డేస్కే కండక్ట్ చేస్తున్నాడంట లేకపోతే మనకి వన్ వీక్ ఉండాల్సి ఉందండి అది
ఉ
ఎనోక్లాస్ కోళ్లు ఈ రోజు ఎ
ఆ
ఆ వాళ్ళకి డిఎస్పి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటా వాళ్ళకన్ని నెప్టర్ చేసినడంట
ఓ మీ
ఆ డిఎస్పి మాహ అంటే ఎ అంత కానీ మెయిన్ ఎగ్జామ్స్ నిను రాసె పాస్ అవ్వాలంటే మెయిన్ ఎగ్జామ్స్ వాళ్ళ కాళ్ళు రరాసే పాస్ అవ్వాలంట
ఓహ్
ఈ సబ్జెక్ట్ మళ్నకి చెప్తా అంటేనే అర్థం కావట్లే వాళ్ళకి ఏకంగా నప్తిన
ఆ అద
అంతే ఇంకా
ఏ
ఇంకా
చెప్పాల న్వ్
మీకేం సగం వళ తగ్గిపోయింది అసైన్మెట్ రికార్డు అయిపోయింది
ఆ రికార్డు అయిపోయేది
అంటార
మ్
అసుకో సరే బాయ్